హలో
హలో
ఏంచేస్తాన్నవ్ రా
ఏం లేదు బాబుతో ఆడుకుంటున్నా కాలేదే బట్టలు పిండాలి
ఏం చేస్తన్నావ్ తిన్నావ
ఆ ఇప్పుడే తిన్న
ఎం కూర
పప్పు ఆవకాయ్ పచ్చడి
పాప చార ముద్ద పప్ప
పోయిర్ర బడికి మీ పిల్లలు
మీలింద
ఉ
ఆ
పయిత
ఇప్పుడు
అ
తిన్నవా వాయిసు కట్ అయితుంది హలో హు
ఇప్పుడే తిని బాబుకి తిని పిచ్చిన అన్నం జావ ఆ
ఎప్పుడు
కూర వండలె పచ్చడి వేసుకోని తిన్నాం పొద్దున లేచి సరికి లేట్ అయింది ఆ ఇల్లంతా జాకెట్టు రైస్ పెడితే ఇగ పచ్చడి వేసుకొని తిని డ్యూటీకి పోయిండు మేము కూడా అది
ఆ
చిన్నోడికి జావ చేసి అలా బనానాకలపి తినిపించిన
నేను ఇప్పుడే వాళ్లను తోలి వచ్చి ఇక మొత్తం పని అయింది ఇంకా గిన్నెల తోమలే ఉన్నాయి
ఉ ఆ హా
బట్టలు పిండిన
మళ్ళీ ఎన్నింటికి వచ్చిల్లు వాళ్ళు
ఓక టూ ఆరు టూ తర్టీ
ఆ హా ఫోన్ చేస్తారా అంగని వడోల్లు నువ్వే వెళ్లి తీసుకురావాల
తెస్తది ఆమె తెస్తే వెళ్లి తీసుకోని ఇస్తాం ఎట్ల ఉంది ఇప్పుడు కొత్త రూమ్
బాగుంది మంచిగా ప్రశాంతంగా ఉంది సైలెంట్ గా
ఎవరు లేరా పిల్లలు అక్కడ
అంటే కింద పార్కింగ్ అన్నీ ఇక పైన ఉన్నను స్కూల్స్ వెళ్తారు ఐదు ఐదు ఫ్లోర్లు గాని పది ఐదు ఫ్లాట్లు ఆటో కటి ఇట్ ఒకటి ఆటో కటి ఇట్ ఒకటి
ఉ
బాల్కనీలు కూడా కొంచెం చిన్నగానే ఉన్నాయి
ఉ
లిఫ్ట్ ఉంది మంచిగా
ఏమైనా వర్క్ చేయాల
ఉ ఊకాలేగా రోజు మెట్లు ఊకాలే అంతే మెట్లు బాల్కనీ ఉకాలే
అందరు బాల్కనీస్ మీరే ఉకాలా
ఆ ఇక వాళ్ళు ఒకేలా డోర్స్ ఓపెన్ ఉంటే బాల్కనీ కూడా ఉకాలి లేకుంటే ఇక వాళ్ళనే ఒప్పుకుంటారు
ఉ హు పై నుంచి ఒప్పుకుడు కిందికి రావాలా
ఆ
ఉడువాల
రో వా శుక్రవారం తుడవాలి
మీకేమన్నా మాని ఇస్తారా
ఇస్తారు
రూమ్ మీకు ఫ్రీ నా
ఆ రూమ్ ఫ్రీ నే కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని ఫ్రీనే గ రోజు మెట్లు ఉడ్చుకోవాలి బయట ఊకి వాటర్ గొట్టి ముగ్గు బెట్టాలి బయట ఉకక్పోయినా ఏం గాదు ఇగ వాటర్ గొట్టి ముగ్గు బెడితే చాలు
ఉమ్ బాత్రూమ్ గిట్ల మంచిగుంద
ఉమ్ బావుంది మంచిగ టైల్స్ మీదుంది జూడు
అవును
అట్లుంది బావుందింక
ఉ
పెద్దగుంది మంచిగ
సోఫాట దేలేదా
సోఫా దేలేదే అదీ అందుల్నుంచి తీస్తుంటే ఇరిగింది
ఉమ్
అది నెట్టే వాళ్ళేనక నుంచి నెట్టేసరికి అదీ ఇరిగిందిగా ఇరిగిందేమొద్దులే అంటే ఇగ వాళ్ళ అమ్మోల్ల గుడిసె కాడ బెట్టిండు
అవున
ఇరిగింది ఎందుకని
అయితే మాయ్
ఆ పొద్దున ఇద్దరం గల్సి సర్దినం గాబట్టి తొందరగయిపోయిందిగ అయన బట్టలుంటే ఏసుకుండూ న్నెల్ సదిరిండు
సెల్ఫ్ లు మంచిగెస్
ఆ బావుంది పెద్దగా
అందులయితే కొంచెం అసలెక్ కు సెల్పుళ్ళేకా ఇబ్బందయిందిగా
ఇటు సెల్ఫులు మంచిగ ఇటు గ్యాస్ కింద సెల్ఫులోచ్చినయి రెండు ఉమ్ గిన్నెల్ బెట్టుకోవడానికి పైన బండుందిగ దాని మీద పప్ ప్పు డబ్బాలయి బెట్టుకొవచ్చు ఇ మళ్ళ ఇటు సెల్ఫ్ లొచ్చినయి బట్టలు పెట్టుకోవడానికి
ఉమ్
ఒకటి ప్లేట్ల స్టాండ్ ఉంటది జూడు
ఆ
అది ఆర్డర్ బెట్టుకున్నవనుకో ప్లేట్స్ బెట్టుకోవచ్చు స్పూన్స్ బెట్టుకోవచ్చు
ఉమ్ అవును
అప్పుడింకా మంచిగ నీటుగ ఉంటది
ఎప్పటికప్పుడు ఇల్లు సదురుకోమంచిగ
ఆ ఆడ సెల్ఫుల్లే ఆడ సెల్ఫులు లేవు మ ఒకటి పా పెద్ద పరుపు ఉంది మళ్ళీ చిన్న పరుపు దిండ్లు ఇవన్నీ ఉన్ న్నయిగా ఆలర్ ఆ బీర్వా మల్లాడొక చిన్న ఫ్రిడ్జ్ ఉంది జూసినవా వైట్ కలర్ది ఆ వైట్ కలర్ది ఉంది జూడు చిన్నదొకటి బట్టల కవర్ల పక్కన అది ఫ్రిడ్జ చిన్నది వాళ్ళది ఎట్లాగో రూమ్ ఖాళీ చేస్తాం గ రెండు మూడు రోజుల్లో అనిగా అట్లానే ఉంచిన
అది ఫ్రిడ్జా అంత చిన్నది
హు చిన్న ఫ్రిడ్జ్ ఆ
అది పని చేస్తాద మరి
ఏమో మేము వాడలే అది ఓపెన్ చెస్తే బ్యాట్స్మెన్ వతుంది మరి అది పక్కకు అట్లా పెట్టి మేము బాగు చేయించుకోవాలేమో
ఏమన్నారు మీరు వెళ్తానంటే ఏమన్నా అన్నార ఆ ఓనరోల్లు
ఆ ఏమన్లే మేము అన్నాం డబ్బులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పనులు చెప్త్తూరు మేమున్నా అయినా మాకు ఇబ్బంది అయితంది మేము వేరే రూమ్ చూసుకుంద మని వెళ్ళిపోతామ అని చెప్పింది
ఉ
వాళ్ళు ఉన్నట్టుండి సడన్ గా అంత వాళ్ళ ఇంట్లో పని చేయాలి ఆ మేడనికి దాంట్లో ఇట్లా కావాలి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామ అని అన్నారు
ఆ
అయితే అయితే మేము అప్పుడు అడు అయితే ఇప్పుడు మరి మేము ఎట్నా ఖాళీ చేయాలి
బ
అని అప్పుడు వాళ్ళకి ఒక వచ్చి మాట్లాడుకొని పోయినాము మళ్ళా రానన్నదంట
ఆ
మళ్ళన్నగా ఆ మేడమ్ ఉత్తిగనే అంది ఉండండి మీరు ఖాళీ చేయ అన్నారు అర్థమైంది వాళ్ళ వేరే వాళ్ళు వస్తే ఇగ కాలి చేపిస్తారేమో అని ఇంకా మేము ఇది చూసుకునే ఎట్లాగో వాళ్ళు డబ్బులు ఇయట్లే కదా మల్ల రో జు మెట్లు తుడవాలి కారు దుడవాలి
కారు ఈ కార్కేన డ్రైవర్ వేరే
ఆహా వేరే కారు సారు వాళ్ళ సారు వేరే అసోకు పంపించింది ఇగ
పెద్ద మోసుకొచ్చార
ఆ మోసుకొచ్చారు గానీ ఇడికి తీసుకురాల ఇంకా ఇలా బట్టద అది పడతది గానీ
అర్ధం కావట్లే వాయిస్ మళ్ళీ కట్ అయితుంది
పడుతది గాని పరుపు అదిన్నాడు అది దాని మీదనే కదా ప్లేస్ంది
ఎందుకో చిన్నగానే ఉందా రూము
మరి చిన్నగా లేదు కొంచం
అవును
దానంత పెద్దగా లేదు
ఆ
మీ బెడ్ మీ బెడ్రూమ్ అంతా మీ బెడ్రూమ్ అంత ఉంది
మరి పెద్దగానే ఉందన్నవు
ఆ మరి అంతే మరి పెద్దనే ఉంటది కాని కొంచెం పెద్దగా మీ బెడ్రూమ్ కన్నా పెద్ద పరుపు అది ఊకళ ఎప్పుడు తీసుంది
అవును
అంటే ఇద్దరిక అయితే సరే మంచిగానే ఉంది రూము పెద్దకనే ఉంది ఇప్పుడు ఆహ లేవు ఆ అన్ని సెల్ఫులుమిదనే చట్టుకోవడం ఇప్పుడు గౌతమీ అక్క వాళ్ళ రూమ్ ఉంది చూడు సలీమ్ మామయ్య వాళ్ళది
అవును
వాళ్ళ రూమ్ కన్నా కొంచెం పెద్దది వాళ్ళదయితే గింటే ఉందిగా వాళ్ళకన్నా కొంచెం పెద్దగుంటది
ఇప్పుడు మరి గిన్నలు గిట్ల తోముకోడానికి
ఆ ఒక సింకులే సింగ్ ఇటు సింక్ పెట్టిదం పెట్టియలేదంట బయట వెనక బాత్రూమ్ ముందు అటుూ టైల్స్ వేసి ఆడ గిన్నెలు కడుకోవడానికి పెట్టారు కట్టారు మంచిగా
అ అక్కడ
నీటిగానే ఉంది ఆడ మంచిగా
నీట్గా ఉంటే మంచిదే లే ఉండొచ్చు ప్లస్ ఏందంటే అంటే ఊకిన అక్కడేమో ఉట్టిగుండి మెట్లన్నీ ఊకాలి
అ
ఇక్కడేమో అదేమి ఉండదు ఇక్కడ ఊకినందుకు డబ్బులు ఇస్తారా
ఆ అక్కడయి ఇంకా ఆరు వేలు
నెలకి ఆరు వేలు వస్తాయి
ఉమ్
అవి మీ ఇంట్లోకి ఎలా తీసుకొని మంచి ఇంకా ఎక్స్ట్రా మీరు సేవ్ చేసుకోవచ్చు
ఇప్పుడు వా వాళ్ళు అక్కడ ఉన్న పని చెయాలి అదేదో ఈడ ఆపనే ఈడ చేసుకున్నా దానికన్నా ఈడ ఒక ఐదు నిమిషాలు లేట్ అయిద్ది అంతే ఇ కింద పార్కింగ్ కొంచెం పెద్దగుందిగా ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయిద్ది కొంచెం సేపు చేసుకుంటే అయిపేనట్టే ఏమి ఉండదు
డైలీ డైలీ కడగాలనా
డైలీ ఆహా వారానికి ఒకసారి అట్లా
నీళ్లు కొట్టడం
ఊ పైపుతో పెట్టుడే కడుగుడు అంటే రుద్దుడు ఏం లేదు
అదే నీ వాటర్ అన్ని ఇట్లా కొట్టాలి ఇగ
రోజు ప్రేబ్ ఇంటి కాని ఉంటారుగా పైపు తో టెంపరేచర్ ఎక్కువ పెడితే అదే పోయిద్ది టేస్ట్ ఇట్లే వున్నా
పుడతాడులేే అబ్బాయిగాని ఆహా ఇగ మళ్ళ ఏమో ఓనరోళ్ళు అలానే ఉంటరా
ఆ ప్లా ఇగా అపార్ట్మెంట్ టైప్ అన్న ఇది ఏ ఓనర్స్ ఫ్లాట్స్ కొనుక్కని తర్వాత
అవునవును
ఉ సొంత ఇల్లులు కొనుక్కునే వోళ్ళు ఉన్నారు రెంట్ కుండే టోల్లు ఉన్నారు
ఆ
ఉ